బావున్నారా
బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నాం ఏం చేస్తన్నారు
ఏం చేయలేదండి వాకింగ్ చేస్తున్నాం అలా
ఆఆ తిన్నారా నేను ఏం చేయలేదు ఊరికే ఉన్నా నేను కూడా
ఏమన్నా తినాలి అలా బోండాలు అలా
ఆఆ ఆ మీరు ఏ ఆహా లేదు ఏం లేదు ఇంకా రాత్రికే తినాలి ఇంకా
ఆ అంతేలే అండి
ఊమ్ మీరు తిరుపతికి అందుకే ఎప్పుడైనా ఎళ్ళింటిరా
ఆ ఎళ్ళానండి తిరుమలకి అందుకు ఎళ్ళాను కదా చానా హెవీ రష్ ఉంటదండి అడ
ఆ అవును నువ్వు మీ ఫ్రెండ్స్ తో అందుకు ఎళ్ళినవా మీ ఫ్యామిలీతో ఎళ్ళినవా
ఇద్దరుతో ఎల్లాను
ఆ
మా కుటుంబంతో వెళ్ళినప్పుడయితే ఇంకా మెట్ల ఎక్కి వెళ్ళినాను చాల కష్టం అనిపించింది కానీ దర్శనం మాత్రం బాగా జరిగిందండి
ఆ బాగుంటుంది అసలు మెట్లు చాలా కష్టం కదా ఒక ఒకసారీ ఎక్కి ఎక్కి కూర్చొని కూర్చొని ఆగి అట్లా ఆ
మొత్తం మేము ఎప్పుడో పొద్దు అలగా స్టార్ట్ అయితే సాయంత్రం అయిపోయింది ఇంకా దర్శనము మళ్ళా రోజు అయిపోయిందండి
ఆ ఇంకా చాలా డేస్ పడుతుంది మామూలుగా బ్రహ్మోత్సవాాలకి అట్లా పోయినప్పుడు అందుకు
అవునవునండి ఇంకా అక్కడ ఆంజనేయ స్వామి స్వామి గుడి కూడా ఉంటుంది కదండి
ఆ అవును మధ్యలో
ఆ ఇంకా మేము దర్శనం అయిపోయిన తర్వాత కిందికి దిగేసి ఇంకా ఇస్కాన్ గుడి ఇంకా చనా గుళ్ళక వెళ్ళేసి వచ్చాము కపిల్ తీర్థం కి
ఆ కిందనే కదా కపిల్ తీర్థము అలిపిరిమెట్ల దగ్గర
చాలా బాగా జరుగుతదండి
ఆ అవును చానా బాగుంటది ఆడ జలపాతం అందుకు చానా బాగుంటది అక్కడ
ఆ
మేము యెళ్ళిన్నాము. అప్పుడు మా ఫ్రెండ్స్ తో అందుకు యెళ్ళినిన్నాము. ఇంకా మేము యెళ్ళేసరికి మధ్యాహ్నం అయినిండా మధ్యాహ్నం తినేసి ఇంకా ఇంగా మళ్ళీ మెట్లు ఎక్కేది మొదలు పెట్టినాము ఇంగ దాని తర్వాత ఒక ఒక మూడు గంటలు పట్టినింటుంది మాకి మూడు గంటలు కాదు ఒక మూన్నర నాలుగు గంటలు పట్టి తినింది
అంతే లేండి ఆ
ఆ మళ్ళీ ఇంకా ఎక్కేసి మళ్ళీ లాకర్స్ దగ్గరికి యెళ్ళి రెడీ అయ్యి మళ్ళీ తినేసి మళ్ళీ దర్శనానికి యెళ్ళినిన్నాం మేము
ఆహా అంతేలే అంతేలే
ఆ దర్శనానికి యెళ్ళేసి నుంచి అక్కడ లాకర్స్ లేస్తారు కదా ఇంకా అప్పుడు ఆ అప్పుడు ఇంకా ఆడే ఆ పొద్దున ఒక చీకట్లో ఒక నాలుగయిని ఉంటుందేమో నాలుగు ఐదు అట్లా లాకర్ లోనే పెట్టినారు మళ్ళీ
ఆ ఇంకా లాకర్ లో యెసినప్పుడు ఈ సాంబార్ అన్నము అసలు ఇస్తారు పాలు ఇస్తారు ఉమ్ పాలు గూడా ఇస్తారు
మేము యెళ్ళినప్పుడు మాకు ఈ పాలు అందుకు అట్లా ఏమియలేదు
ఆ మేము యెళ్ళినప్పుడైతే పాలు నీకిచ్చిన్
మాకి పొద్దున్న ఉప్మా పెట్టినా మళ్ళీ మధ్యాహ్నం సాంబార్ అన్నం పెట్టినారు
ఆహా అంతేలే
ఆ ఇంకా మేము దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ వెంగబామలో తిన్నాము ఆడ తినేసి ఇంకా మళ్ళీ ఆ ఆ చాలా బాగుంటుంది అసలు ఇంత పెద్దది ఎంత మంది జనాలైనా పట్టొచ్చు దాంట్లో
అవునా అవునా
ఇంకా చానా బాగా నీటుగా పెడతారు మొత్తం
అవునండి ఇంకా నేను అప్పుడు ఇంట్లో వాళ్ళతో యెళ్ళినప్పుడు జుట్టు కూడా మూడు కత్తర్లు ఇచ్చింటేని
ఆ
ఆ ఇగా ముక్కుబడి అనేసి ఇచ్చాను
ఆ అవునవును
ఆ
అసలు ఆ జుట్టుకి చానా అంటే డబ్బులు బాగా వస్తుంది కదా
అవునవును అది గూడా ఒక ఏంది బిజినెస్ లాగా అల్లు ఒకప్పు ఒకప్పట్లో అయితే ఊరికనే జేస్తా ఉండే వాళ్ళు
ఆ అవును ఇప్పుడు మొత్తం ఇంకా డబ్బులుం
ఆ యాపారం అంతా
అవును
ఉమ్
మళ్ళీ మీరు ఎక్కడన్నా గుళ్ళకెళ్ళలేదా
ఇంకా అటునుంచి అట్టే వచ్చి ఇదేంటి ఆ కపిల్ తీర్థం వెళ్ళి అంకద చెప్పా కదా తప్పిలింత తర్వాత ఇస్కాన్న గుడికి వెళ్ళాము అది చాల బాగుంటది
ఆడ అన్నం కూడా పెడతారు కదా అన్నదానం చేస్తారు ఇస్కాన్ లో ఆ చనా అది కూడా చాల మంచిగా క్లీన్ గా అందుకు మంచిగా
అవును అవునండి చాలా శుభ్రంగా ఉంటది మరి
ఆ నేను ఒక్కసారి కూడా పోలేదు
ఆ ఈసారి వెళ్ళండి చాలా బాగుంటది
ఆ ఎల్లాాలలీసారి ఎప్పుడున్నా
ఆ ఇంకా భద్రాచలం వెళ్ళలేదా అండి
ఆహా లేదు లేదు
ఆ మేము ఎప్పుడో ఒకసారి వెళ్ళాము
ఆ ఇంకా మేము ఈ మధ్యన ఒక గుడికి పోయినిన్నాము ఒంటిమిట్ట దగ్గరికి
అహా ఒంటి మిట్ట ఆ చానా పాత గుడి ఎప్పడి నుంచో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లో చానా ఫేమస్ గుడి ఫస్ట్ అది రాముల స్వామి గుడి
అసలు మొత్తం రాళ్లతో కట్టినింటారు కొంచెం ఇటు కలర్ ఉంటుంది కదా ఆ అవును అసలు ఐరు ఆ ఇటు కలర్ లో ఉంటాది అసలు చానా బాగా చేస్తా అంటారు
అవును అప్పుడు సీఎం కూడా వస్తాడు
ఆ అ అవును
ఆ
ఈ మధ్యనే పోయినిన్నామా మేము ఇం గ మొత్తం చేస్తా ఉండే నీట్గా ఆ కొంచం పాడదాల ఆ పర్ద లాగా మొత్తం కట్టేసి నీట్గా చేస్తా ఉండారు అంటే చాలా మంది భక్తులు వస్తారు కదా దర్శ నానికి వాళ్లకి అందరికి ఏమి ఇబ్బంది కల కోకుండా మొత్తము
ఆ అన్నదానం కూడా బాగా చేస్తారు అక్కడ
ఆ అసలు గుళ్లో ప్రసాదం పెడతారు మళ్లీ బయ ఆ అసలు మేమైతే ఏడు కప్పులు తినింటిమి
వామ్మో
ఆ అసలు మొత్తం ఇంకా పులిహోర పెట్టినిన్నారు ఇంకా పొంగల్ పె ట్టింన్నారు పెరుగన్నం పెట్టింన్నారు ఇంకా మళ్లీ మాములుగా అన్నదానం చేస్తారు కదా ఇంకా ఆ అక్కడ వచ్చేసి అన్నము ఇంకా సాంబారు ఏదో ఒక పచ్చడి ఏదో ఒక తాలింపు ఇంకా మజ్జిగా అట్లా పెడతారు
దేవుడి దగ్గర తినే ఫు ఆ ఏమైనా బాగుంటదండి ఫుడ్ అసలు
అవును అసలు అట్లా టేస్ట్ ఎక్కడా రాదు
చానా బాగుంటది మరి
అసలు నాకైతే ఎంత ఇష్టమో పులిహోరా అసలు
ఆ నాకు కూడా అండి చానా ఇంకా మళ్లీ పెరుగన్నం పెడతారు అది కూడా బాగుంటది
ఆ అసలు చానా అంటే చానా బాగుం
దగ్గొస్తున్నట్టుంది కదండి జలుబు లేసింది
ఆ అవును దగ్గు జలుబు వచ్చినాయ్ నాకి
అహా ఓకే ఓకే మ్
ఇంకా మొత్తం ఆడ బాగా ఎవరన్నా వచ్చినా కొంచెం అంటే కూర్చొనికి అ ట్లా అట్లా మొత్తం కొంచెం పెద్దగా రూమ్స్ లా కాక్ కుండా హాల్స్ లాగా బాగుంటాయి అక్కడ మొత్తం పార్కు అందు
ఉమ్ ఫోటోలు అందుకు బాగా తీసుకోవచ్చండి అడైతే పిల్లోళ్లు అందుక్ పోయినప్పుడు మ్
ఇంకా మీరు ఎళ్లీనింటీరా ఎక్కడన్న గుడి
ఆ కదిరి నరసింహల్ స్వా స్వామి టె పోయింటిమి గుడికి అది చానా ఫేమసు హలో
ఆ ఉన్నాను వినిపిస్తాంది
ఆ కదిరి నరసింహల స్వామి గుడికి పోయింటిమీ
ఆ
ఆడైతే ఇంకా జాతర చేస్తారు చానా బాగా చేస్తారు ఇంకా జనాలయితే ఏ కోటి మంది లో అట్లుంటారుండి కొట్టుకుంటా ఉంటారు రథం మీద వచ్చేటప్పుడు అసలు
ఆ చానా చిన్న సందులు అంట కదా
ఆ అవునండి చానా చిన్నవి రష్ మాత్రం చానా మంది
ఆ ఆ అద్ ఆ అట్లా బ్రహ్మోత్సవాలు అందుకున్న ఉన్నప్పుడే వెళ్ళడం చానా కష్టం
ఆ అవునండి
నాకి మామలుగా ఉన్నప్పుడు బాగా గుడికి పోయి, ప్రశాంతంగా దర్శనం చేసుకొని రావాలా అనిపిస్తది.
ఆ మామూలు టైమ్ లా కూడా శనివారం పుట్లా ఆ మామూలుగా శనివారం పూట్ల కూడా చానా జనాలు ఉంటరు మామూలుగా ఎప్పుడన్నా ఇంగ సోమవారము. అట్ల పోవాల్సిందే ఆడికి చూడాలంటే దేవుణ్ణి
ఆ అప్పుడు పోయి బా
ఆ మేము అప్పుడు గుడికి పోయినప్పుడయితే చెప్పులు కౌంటర్ బయట వదిల్ చెప్పినామ చెప్పుల కౌంటర్ లో డబ్బులు ఇయ్యాల్సి వస్తదని వాళ్ళు ఏం చేసినార చెప్పులు తీసి ఆ పక్కనే వేసినారు మళ్ళీ కౌంటర్లో ఆ లా ఇంగేం వద్దులే అమ్మా అనా మళ్ళీ ఉన్నిలే అని ఇచ్చేసి వచ్చితిమి
అంతే లే ఇంకా పెట్టుకున్నాక ఈకోకుండా వస్తే ఏం బాగున్
ఆ అంతే అండి
ఇంకా ప్రసాదం ఏం పెట్టరా అక్కడ
ప్రసాదం ఏం పెట్టలేదు లడ్డు మనమే కొనుకోవాలి యాభై రూపాయల ఎంతో
ఆ ఇంకా లడ్డు ఒక్కటేనా ఇంక ఏమి అంటే పులిహోర
ఆ అయ్యి పెడతారు మేము పోయినప్పుడుయితే లడ్డూనే అనింది
ఒకొక్క సారి ఒకొక్కడు
ఆ కౌంటర్లు అయితే రాసే ఉన్నారు ఇట్లా అంటే ఏ రోజు ఏది చేస్తారో అది
ఆ
ఆ సరే అండి బాయ్